హలో
హలో
హలో బాగున్నారా అండి
బాగున్నాం
ఏం చేస్తున్నారు తిన్నారా
తిన్నాం
ఆ
మీరేం చేస్తున్నారు హాస్టల్
నేను తిన్నా పడుకున్నా అండి మా మమ్మీ వాళ్ళతో మాట్లాడుకుంటూ కూర్చున్నా
టిఫిన్ అయ్యింది
హ్మ్ ఏం తిన్నారూ మరి ఈ రోజు
ఏం కర్రి వండినవ్ పప్పు అదే
హ్మ్ మీరు ఇంకేంటి రంజాన్ గిన బయట దొరకాలే మరి మీకు
దొరకలేదు హాలిడే ఉంది. కాని ఇక్కడే ఉన్నాను ఇప్పుడు
ఒక రోజు ఆని రాలేదు. దా
ఆ అవును
ఉహ్
ఇప్పుడు రేపు కూడా హల్ డే యాక్చువల్గా రేపు ఎల్లుండి కానీ ఉమ్ వెళ్లాలంట బ్యాంకు కి
అవును. సాటర్డే హాలిడే ఉంటదిగా బ్యాంక్ ఎట్లాగో
ఉంటది. కానీ మార్చ్ మంత్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అని
ఏవీ
ఆ రేపు ఎల్లుండి కూడా రమ్మన్నారు. వర్కింగ్ డేస్ అయిపోయినాయి. హాలిడేస్ కూడా
అంటే బ్యాంక్ క్లోజ్ ఉంటదేమో గాని మీక్ వరకు ఉంటదేమోగా
మే మే బి ఉండొచ్చు. అలానే అలాని కాదు ఇంకా కస్టమర్స్ కూడా వోస్తారు. వాళ్ళకేం తెలుస్తది. బ్యాంక్ క్లోజ్ అది అని
గవర్నమెంట్ హాలడే అంటగా రేపు అంతే కాని గవర్నమెంట్ హాలడే గాదా
ఏం ప్రొవైడ్ చేయట్లేదు.
అయిన ఇప్పుడు ఈ వీకే కదా మన లాస్ట్ తర్వాత ఇగ
హ నెక్స్ట్ ఆ అవును కొత్త ఇయర్ మళ్లీ
అవును ఏం కాద్దండి ఎట్లా నడుస్తుంది మరి వారికి బ్యాంకులో
నడుస్తుంది అట్ల
స్ట్రెస్ ఎక్కువ అవుతుందా
మరి అకౌంట్లు ఓపెన్ చేయమంటున్నారు ఏమో ఇక్కడ
ఏమైనా దొరుకుతుందా మరి పైన ఏం దొరకదు అనుకుంటా కదా
ఏం దొరుకుతది కష్టం ఎక్కువ సర్వీస్ పర్పస్కే వస్తారు ఈ అకౌంటు రెండు యానం అ మనం సర్చ్ చేసుకోవాలి తెలియనిది మొత్తం చిరాకు
అ ఇక్కడ పడుతుంది చెప్న్నయి మరి హెచ్డడిఎఫ్సి లో అందులో అనేసి చే చెప్తున్నారుగా ఖమ్మంలో
సేమ్ ఎచ్ డి ఎఫ్ సి అఐతే ఏమంది ఇదే కదా
కాకపోతే మీ కొంచెం ఇక్కడ దగ్గర ఉంటదిగా
దగ్గరుండి నేను జస్ట్ టెంపరీ ఇప్పుడు మే జూన్ మే వరకు జూన్ వరకు చూస్తా
నెస్ట్ నందెల అగ పోతార మళ్లీ
క్లాసెస్ కంటిన్యూ చేయాలి కన్నా నేను ఎక్కడా ఇక్కడా
నంద్యాల్ హలో
నంద్యాల్ అక్కడ త్రీ ఫోర్ ఇక్కడ ఫోర్ త్రీ ఆపోజిట్ ఉంది
ఆ
హ ఇది సిటీ కదా
మీకు ఫార్టీ త్రీ ఇస్తారా మీరు మాలిక్ ఇస్తారా
ఏంటి అది కోటి తీ
ఫీజ్ అడిగా మీరు అక్కడ జాయిన్ అయ్యారుగా ఇన్స్టిట్యూషన్
అది ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు ట్వంటీ కే చేశారు ఆ మా అప్పుడు టిన్ ఉండే అంటే ఇప్పుడు అన్ని ఎక్స్పెన్సెస్ పెరుగుతున్నాయని పెంచేశారు ప్లీజ్
ఇప్పుడు ఇక్కడ మీరు ఫార్టీ త్రీ అన్నది ఏంటిది మరి
పట్ నేను హాస్టల్ ఫీ ఏమో అనుకుంటున్నా
ఏంటి మీరు ఫార్టీ త్రీ కెట్ కే కట్టారా ఇక్కడ
సెప్తున్నా
నేను నేనదే అనుకున్ టున్నా ఏందా ఇదేంటి ది అనేసి
ఆ
తక్కవనే గా
మీరు జాబ్ చెయ్యరా
నేను రోజ ళ్ళా వెళ్తే సేమ్ ఇప్పుడిగ మీరన్నట్ ఏం ఎండింగ్ కదమ్మా ఈ మంత్ కొంచెం కష్టమే ఇక నెక్స్ట్ మంత్ చూస్తాలే అని అన్నాడు సార్ నెక్స్ట్ సమ్మర్ ఐ టి హబ్ లో ఇంటర్న్షిప్స్ అనేసేసి స్తున్నారు కానీ అదే టాస్క్ అనేసి అప్పుడు ఒకటి పెట్టారు
ఆహా ఆ
టా టాస్ అనేసి ఒకటి పెట్టారు అందులో అయిన వాళ్ళకి ఇచ్చారు అన్నమాట ఇది నేను అప్పుడు జాయిన్ అయినా కాని కంటిన్యూ క్లాస్ సు సేం వెళ్ళేదు నేనేం చేయలేదు అప్పుడు వాళ్ళు కొన్ని ప్రాజెక్ట్స్ అవి ఇచ్చారు అప్పుడు నేను ఏం చేయలేదు పీ జీ లో ఉండి నేను అవేం పట్టించుకోలేదు ఎ వేస్ట్ అనుకున్నాగాని నాకిప్ ప్పుడు అర్థం ఐతుంది అసలు చాలా మంది జాబ్ చేస్తున్నారు ఇప్పుడు మ్ నీకు నెక్స్ట్ టైం పడితే గలా అందని యూస్ చేసుకోవచ్చ అ చేసుకోవద్దనేసి అనుకుంటున్నామ్మా సమ్మర్ అసలు బైట్ ట అసలు ఎండి ఎట్లుంది ఈ రోజు అమ్మమ్మెళ్ళోచ్చేసరికి నాకు ను అప్ ప్పినడానికయితే చచ్చిపోవాలి ఇగ ఇగ అందుకనేసి నేను కొంచెం అటు
ఇప్పుడు కష్టం ఏప్రిల్ కూడా వద్దు అలా అయితే ఉ
అదే ఇక మే మే లో కూడా మస్తుంటాయి ఇక జూన్ స్టార్ట్ చేయాలనెస్
హాఫ్ మంత్ నుంచి వెదర్ బాగుంటది
అప్పుడు వెళ్ళాలంటే ఖమ్మం సైడ్ భయం వర్షాలకి
అవునులే ఏ కొంచెం వచ్చినా యితది
ఆ బ్రిడ్జలు పడి పోవడం రోడ్లు కూలిపోవడం ఇదే అయితుంది నాక అదే భయమయితది మా డాడీ అందుకే భయపడతారు వాటి కి పంపీయాలంటే
మరీ ఏం చేస్తారు మీరు
నేను చూసుకుంట అట్లా భయం అని ఏం లేదులేగాని మ్యా చెప్తా ప్రజెంట్ లాప్ మళ్ళీ మా చెల్లి చేస్తూనే ఉంది జాబ్ టీచింగ్ చేస్తుంది ఇక్కడ ప్రైవేట్ స్కూల్ లో
ఆ
ఇక నేను ఒక్కదాన్ని ఉంటున్నా ఇంట్లో డాడీ కూడా ఏదో ఒకటి మా మమ్మీ చెప్తుంది డాడీ చెప్పట్లేదులే గాని మా మమ్మీ ఏదో ఒకటి చూసుకో నువ్వు కూడా ఇంట్లో ఖాళీగా ఏం చేస్తావు పీజీ చూసి
హు ఉమ్
చేస్కో చేసుకో అంటే నేనే ఇప్పుడు ఈ ఎండలోకి చూసి నాకు ఉపండవ్ వెళ్ళాలంటే అది మస్తూ కష్టం అనిపిస్తుంది ఈ ఎండకు
వ మార్నింగ్ ఎల్లేసరికి అక్కడ ఎండా ఎ వచ్చేరికి ఫుల్ టైర్డ్ అయిపోతారు
మస్త్ టైర్డ్ అయిపోతారు బా టైంకి బసెస్ ఉండవ్
ఆ ఇంకా వెయిట్ చేయాలి సేమ్ ఇక్కడ కూడా అంతే మార్నింగ్ పోతామా ఈ బస్సెస్ డ్రైవర్స్ అసలు ఆపరు పోత్ రు అమ్మో ఎక్కనివ్వరు స్టార్ట్ చేస్తారు టార్చర్
ఇగా నేను మో అంత రిస్క్ ఎందుకని అనిపిసుంది ఇంట్లో కూర్చుంటానే ఏమో చేయాల అనిపిస్తుంది బయటిక వెళ్తేనే మో అమో వద్దురా బాబు ఇంట్లో నే కూర్చుడం బెటర్ అనిపిస్తుంది
అవున్ లే
ఫేస్ బాగుంది ఈ రోజు వన్ అవర్ వెళ్ళొచ్చా ఫేస్ మొత్తం బ్లాక్ అయ్యి కళ్ళు మొత్తం లోపలికి వెళ్ళిపోయి అసలు ఎట్లానో ఉన్నా నేను మళ్ళీ మూడు పూటల మంచిగా తిన్నా
హో ఇ ఎండకే కదా ఇంత అయ్యింది ఇప్పుడు
అంతే మరి రోజు ఉండి ఒకే సరిపోతే అంతే అయితద్
నా వల్ల కాక అసలు రూమ్ లోకి వచ్చి ఏససి పడుకున్న నార్మల్గా ఇక అసలు అవ్వట్లే బయట కూర్చున్న కూడా అవ్వట్లే దస్లు
అంతేండి కిళ్ళొచ్చారు ఆ అయ హెడ్డేక్ వచ్చేస్తుంది స్పాట్ లో
ఇరిటేటింగ్ అనిపిస్తుంది అసలు
ఆ
మా అమ్మా అ నాకు సు బయట కూర్చుంటే సుల్లు దోమలు ఉన్నాయి అయ్య ఇదంతా కాద అనేసి ఇక రూమ్ లోకి వచ్చిసేస్త కొనిగా కార్య కాల్స్ చూస్తనేమో మా మా పిన్ని సారీ మా పిన్ని వాళ్ళ పాపలు ఒకటే కాల్స్ చూస్తున్నారు ఇక
ఆ
ట్ ఇ నేను కూడా మీరు చేద్దాం అనేసి మనం ఏం చేసినా కాని కొంచె బిజీ ఉరజన్ అయింది గా మాకు ఇంకా బిసి జీ ఉండింది
నేను అసలు ఇది మర్చిపోయినా అయిపోన్ది
ఆ
అంటే రోజు అటు వర్క్ అది అదిన్ని ఇంకా చూడడం అదే నేను మార్నింగ్ మెసేజ్ వచ్చింది అంటే ఈ రోజు ఇప్పుడు ఈ రోజు వరకే నైట్ లెవెన్ ఫిఫ్టీ నైన్ వరక కౌంట్ అవుయితది ట్వంటీ సెవెన్ టుూ తర్టీ ఫస్ట్ ఇ వరకు కాదు అని వచ్చింది
మీరు నైడు కూడా అదే మీరు నైట్ కూడా చేయాల్సి సలు నై కూడా పెట్టారు క నాకు నోటిఫికేషన్
ఆ నైట్ అది వచ్చింది నాకు అప్పుడు మీకు ఫార్వర్డ్ చేసినాం మీరు రిప్లై ఏమి ఇవ్వలేదు ఏంటో ఇంకా నేను అంతే అయిపోయింది
అసలు అయితే చెప్పాలండి మీరు పెట్టిన మెసేజ్ నేను చూడలేదు
ఆ
అది ఎవరు చూసారో మీకు ఎల్సి ఉంటుంది కద నేను దు నే తర్వాత వాట్సాప్ చట్ చూంటదో మెసేజెస్ ఇ అనేసి ఇప్పుడు నేను కొన్ని రీడ్ చేయని ఉంటే తర్వాత చూసుకుంటా నేను అయితే ఇప్పుడు రీడ్ చేసిన అంటే మనకు కనిపించదుగా అక్కడ
అవును
అరి తర్వాత నేను చూసిన అబ్బానే రడిప్లే ఇవ్వలేదు ఏమనుకున్నారో అనుకున్న అందుకే నేను మళ్ళీ ఇప్పుడు ఇచ్చాను
ఆ అదే ఇంకా నేను మర్చిపోయినా మళ్ళీ ఈ రోజు వచ్చింది అది ఇందాకడ వరకు గుర్తుంది మళ్ళీ పోయినా మీరు చెప్పారు కదా ఇక్కడ మళ్ళీ అవును కదా ఈ రోజే లాస్ట్ కదా అని డేట్ చూస్
నాకేమో జేయాలంటే సరే బిజీగా ఉందేమో అంత వరకు తెల్స్ లో ఇవు ఈ ప్రాజె ఈట
నార్మల్ మాట్లాడాలని ఉంటది అంటే ఇప్పుడు టెన్ మినిట్స్ కదా, ఒక ఫైవ్ మినిట్స్ ఉన్నా కొంచెం మేనేజ్ చేయొచ్చు. పర్టికులర్గా ఇప్పుడు మనం బయటకి వచ్చి ఏదో ఒకటి డిస్కస్. నీకొద్దా ఆ పర్పస్ కి మళ్ళీ ఇప్పుడు మనం అసలే కొత్త ఆ కొచ్చ ఎప్పుడు కోసేపటికి ఇట్లా ఫోన్ మాట్లాడితే మళ్ళీ ప్చ్ ఏమనుకుంటారో అని కొంచెం ఉంటది కదా ఫీయరా అనీ ఇంకా నేను ఇదన్ జోలికి బోవట్లే లేతే రోజు ఒక కాళన్నా ఒక రెండు మూడు చేసినా అయిపోయేది కదా అప్పటికీ
అదే అదే
ఒక ఫైవ్ సిక్స్ డేస్ లో పేయిగాని ఇంకా ఆ పర్పస్ కు నేను చెయ్యనే చెయ్ ఇదు వరన్ టేయిపోయింది మళ్ళి ఇప్పుడు ప్చ్ ఈ యాప్ ఉన్న వాళ్లు ఎవ్ లేరు ఫస్ట్ నియర్ బై అంటే ఇప్పుడు కాంటాక్ట్ లో ఎవర్